దగ్గర ఏ హలో హలో
హలో
హలో హలో ఏం పేరండి మీ పేరు హలో
సుస్వీత అండి మీ పేరు
గౌతమి
ఏం చేస్తున్నారు
కాలి హలో తిన్నారా అండి
ఆ తిన్నాం మీరు తిన్నారా ఎక్కడ మీది
మాదా మాది కలల్ నగరం అండి
అవునా
ఆ
మీరు ఒక్కరేనా మీకు చెల్లెలు ఎవ అర్ ఉన్నర
చెల్ందండి ఒకటి
ఓ చెల్లెళ్లు ఉన్నార అంటే చెల్ల ఒక్కనే చెప్పరాచ్చు అండి ఇంకెవరున్నా చెప్పొచ్చు
ఇంకి ఇంకిద్దరు అహ మొత్తం ముగ్గురు ఉన్నారండి ఇద్దరు చెల్లెల్లు ఒక తమ్ముడు అండి అవునండి అందులో ఒక చెల్లి మాత్రం బాగా తీట చేసిద్దాండి. ఎవర్ని చూసుకుంటాంటే వాళ్ళకే వర్తిస్తది
హలో
హా
మీ చెల్లెలు తీటోళ్ళ అండి పక్కన డిస్టర్బ్ అయితంది కాల్
అవునాండి సౌమ్య
ఈ సౌమ్య అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇంతే అండి మాకు కూడా చెల్లు ఉన్నది నేను చాలా ప్రేమ చూసుకుంటా గాని అకా నన అంటే నచ్చను స
కొంత కొంతమంది అంతేలేండి మాట్లాడ్డం కూడా రాద్ సరిగ్గా,
కోమల్లి ఆ
ఓ మా చెల్లి కూడా సిఎస్సి తీసుకుందిలేండి. సిఎస్సి సిఎస్సి తీసుకుంది సిఎస్సి అద్. తెలి ఇదు కూడాడు తెలి అ సౌమ్య కద అడత జూడు హలో మీది ఎక్కడండి
అది భద్రాచలం తెలుసా అండి
తెదిసండి వెళ్లం వెళ్లం
అది మాది
ఓ అవునా అండి వెజ్ నాన్ వెజా అండి మీ హోటల్ లో అది రెస్టారెంట్ లో
ఎవరండి ఆ పాప మీ పాపేనా
ఓ నాన్న మాట్లాడతవా అప్పొ
అంత తీట తీట పిల్ల ఉన్నది అనుకుంటా కదా, కొద్దిసేపు గూడ సైలెంట్ గా ఉంటలేదు.
హలో
అ హలో
హలో
ఆ పాప నోరు మూస్తార కొంచం డిస్టర్బ్ అయితాంది అ
దీంట్లో కూడా ఏం లేవు పో గర్చర్ నేను హెల్ప్ చేయండి చేత్తా అన్నా